హలో
నమస్కారమండి
నమస్కారం
అంతా మంచిదేనా
ఇప్పుడే మా అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నా నువ్వు ఫోన్ చేసినావు చెప్పు
అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మీ దగ్గర ట టైమ్ ఉందా మాట్లాడనీకి
ఉమ్ నీకు ఎప్పుడ ఏ ఏ టాపిక్ మాట్లాడాలన్నా నాకే ఫోన్ చేస్తావు కదా
ఎందుకంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకల్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది గదా పైగా ఈ రోజుల్లో మనం చేర్ చేసుకోడానికి మనుషులే కరువైపోయారు.
నిజమే మీరు చెప్పింది గూడా చెప్పండి నేను ఫ్రీగానే ఉన్నాను.
అది ఈ మధ్య ఏఐ ఉంటది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మరి సేంద్రీయ వ్యవసాయం ఉంటది గదా దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చరుగు చర్చ జరుగుతుంది కదా ఇన్నావా దీని గురించి
అవునవును ఈ రెండు రంగాలు రాబోయే రోజుల్లో మానవ జీవితాన్ని ముఖ్యంగా స్టూడెంట్స్ భవిష్యత్తు ని బాగా ఎఫెక్ట్ చే చేబోతున్నాయి
నిజమే మొదటగా ఏఐ విషయానికి వస్తే ఇది వి విద్యారంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకు వస్తుంది గదా
ఖచ్చితంగా పాత సాంప్రదాయ బోధన పద్ధతుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ మరియు స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ అన్ని అందుబాటులోకి వచ్చేసాయి గదా
అవునవును దీనివల్ల విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కావద్దు ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు.
అవును కానీ అదే టై లో కేవలం తియరీ చదువులపై ఆధారపడే విద్యార్థుల భవి ష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది గదా
కరెక్ట్ పాయింటే ఎందుకంటే సాధారణ పనులను ఏఐ సిస్టమ్ చాలా వేగంగా మరి తక్కువ ఖర్చుతో తక్కువ టైం లో పూర్తి చేయగలదు.
అందుకే విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం గాకుండా క్రిటికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలి ఇగా
అవునవును టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు గూడా ఎక్కువ ఉంటాయి అంటురు బయట అయితే
ది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం గాదు అది కేవలం మన పనిని సులువు చేసే ఒక సాధనం మాత్రమే అని అందరు దెలుసుకోవాలి.
ఉమ్ కరెక్టే ఇగ విద్యార్థులు కూడా కోడింగ్ డేటా అ లింగ్క్స్ మరియు మెషిన్ లర్నింగ్ వంటి కొత్త కోర్సు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా వచ్చేసింది గదా
ఆ టెక్నాలజీ సెక్టర్ లో ఎంత డెవలప్మెంట్ ఉన్నా మరోవైపు మన మనుగడకి అత్యంత కీలకమైన పర్యావరణం మరియు వ్యవసాయాన్ని మరవ కూడదు
ఆ టెక్నాలజీ రంగంలో ఎంత అభివృద్ధి ఉన్నా గాని మరోవైపు మనం మనుగడ అంత కీలక మైన పర్యావరణ అవశాన్ని మరవకూడదు గదా
అందుకే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యత బాగా బెరుగుతోంది.
అవునవును రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు వాడడం వల్ల నేటి ఆహారం మొత్తం విషతుల్యంగా మారుతుంది కదా
దీని వల్ల చిన్న వయసులోనే ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు ఉ
అవును సేంద్రయ వ్యవసాయం ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రోగ నిరోధక శక్తి పేంచుతాయి అదేవిధంగా పర్యావరణన్ని కూడా కాపాడతాయి
ఉం మన హెల్త్ తో పాటు ఈ పద్ధతుల వల్ల భూమి యొక్క సహజ సారం మరియు పర్యావరణ సమతుల్యత కూడా కాపాడబడతాయి కదా
రసాయనాల వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవడంలో ఆ ఇది కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి అ అతి అతిశయోక్తి లేదు
కానీ చాలా మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలో దిగుబడి తక్కువగా వస్తుందని ఆ ఆందోళన చెందుతారుగదా
మొదట్లో అట్లే ఉంటది కొద్ది దిగుబడి తగ్గనప్పటికీ మనం దీర్ఘకాలంగా చేస్తే ఒక స్థిరమైన పంటలు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి
పైగా మార్కెట్ లో ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ మరియు మంచి ధర కూడా లభిస్తుంది
అవునవును అవగాహన ఉన్న వినియోదారులు ఎంత ఖర్చు పెట్టయినా సరే ఆర్గానిక్ ఆ ఫుడ్ కొనడానికి కే మొగ్గు జుపుతున్నరు బయట అయితే
ఇక్కడే విద్యార్థుల పాత్ర మరియు కెరీర్ అవకాశాలు కూడా ముడిపడున్నాయి
అవును ఎలాగంటే ఇప్పుడు సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించినాం అనుకో దాని ద్వారా సరికొత్త అగ్రిటెక్ స్టార్టప్స్ ప్రారంభించవచ్చు రైతులు గాని స్టూడెంట్స్ గాని
అద్భుతమైన ఆలోచన ఏఐ ఆధారిత డ్రోన్లు మరియు సెన్సర్ల ద్వారా పంటలు ఆరోగ్యాన్ని నిరంతరం అబ్జర్వ్ చేయవచ్చు
ప్రేమ చతం మరియు పోషకాలని ఏ ఐ టూల్స్ ద్వారా ముందే గుర్తించి మనం ఎంత సేంద్రియ ఎరువులు సరైన మోతాదులో వాడాల్ నో అంతే వాడలి వాడొచ్చు
దీని వల్ల శ్రమ మరియు పెట్టుబడి తగ్గి సేంద్రీయ వ్యవసాయంలో కూడా అద్భుతం మైన దిగుబడులు సాధించవచ్చు అన్నమాట
అందుకే కాబట్టి భవిష్యత్ తరాలు కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా ఇటువైపు కూడ చూడాలి అప్పుడే మంచి ఉద్యోగ అవ కాశాలు కల్పించబడతాయి ఫ్యూచర్ లో పిల్ల లందరికి
అవును సస్టైనబుల్ ఫార్మింగ్ మరియు అగ్రికల్చర్ డేటా సైన్స్లలో విద్యార్ధి లకు భారీ అవకాశాలు ఉన్నాయి
పర్యావరణాన్ని కాపాడుకుంటేనే కదా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం నేటితరం ముందన్న ప్రధాన లక్ష్యం
విద్యా సంస్థలు కూడా ఏం చేయాలంటే ఏఐ మరియు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టికల్స్ ని తమ సిలబస్ లో చేర్చారనుకో అది మంచిగా ఉపయోగపడుతది తర్వాత
అవునవును అప్పుడే విద్యార్థులకు క్షేత్ర స్థాయి సమస్యలు మరియు వాటి సాంకేతిక పరి లపై పూర్తి అవగాహన కూడా వస్తుంది
నిజమే కేవలం థియరీ క్లాస్ల వల్ల ఇలాంటి గ్లోబల్ మార్కులను అందుకోవడం చాలా క కష్టం
టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్ది విద్యార్థులు కూడా నిర నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ అప్డేట్వ్వాలి కదా
ఉపాధి మార్గాలను మారుస్తున్నా వ్యవసాయం అనేది ఎప్పటికీ అంతం కాని ప్రైమరీ సెక్టర్ కదా
ఆ అందుకే డిజిటల్ నాలెడ్జ్ మరియు నేచర్ కేర్ రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం అండి
ఆర్గానిక్ ఫార్మింగ్ లో కొత్త కొత్త మార్పులు తీసుకురావడం వల్ల దేశ ఆహార భద్రత కూడా చాలా వరకు మెరుగైతది
రాబోయే రోజుల్లో ఐ టీ రంగం కంటే అగ్రిటెక్ రంగంలోనే ఎక్కువ జరిగే అవకాశం ఉంది కదా
ఏ ఐ సహాయంతో వాతావరణ మార్పులను ముందే అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఆర్గానిక్ పం టాలని ప్లాన్ చేయొచ్చు
అవును ఇది రైతులకు నష్టాల నుంచి తగ్గించి వ్యవసాయాన్ని ఒక లాభసాటి వ్యాపారాన్ని మారుస్తుంది మారుస్తది
దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వరకి బాగుపడుతది మరి రియూ వలసలు కూడా తగ్గుతాయి దీని వల్ల
అవునవును కాబట్టి విద్యార్థులు ఏవైనా ఒక భయంగా చదవకుండా ఆ ఒక గొప్ప అవకాశంగా భావించాలి
కరెక్ట్ ఏ ఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా కొత్త తరహా నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం వందల కొద్దీ అవకాశాలు దొరుకుతాయి
బైసెట్ మొత్తం స్మార్ట్ అండ్ గ్రీన్ బై అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది కదా
అవును ఒక వైపు ఏమో డిజిటల్ గ్రోతు మరోవైపు ఏమో హెల్తీ లైఫ్ స్టైల్ రెండూ సమాంతరంగా సాగాలి
ఈ సరికొత్త మాటలను అందుకోవడాని కి విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుంటూనే ఉండాలి
కే అందుకే కేవలం క్లాస్ రూమ్ మార్కులకే వాళ్ళు ప్ర పరిమితం కాకుండా సొసైటీకి కూడా ఉపయోగపడే రీసెర్చ్ పైన దృష్టి పెడితే వాళ్ళకూ బెటర్ మనకు బెటర్
ఖచ్చితంగా ఏ ఐ టూర్స్ ని ఉపయోగించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని గ్లోబల్ మార్కెట్ కనెక్ట్ చేయడం కూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్ అనే చెప్పాలి
అవును ఈ ఈ కామర్స్ సప్లైచన్ మేనేజ్మెంట్ లో కూడా ఏ ఐ విప్లవాత్మక మా మార్పు తీసుకొస్తుంది
మొత్తానికి సాంకేతిక పరిజ్ఞానం ప్రకృతి పరిరక్షణ సమానంగా సాగినప్పుడే మానవజాతికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నమాట
నిజమే ఏ ఒక్కటి కూడా జరగకపోయినా కూడా భవిష్యత్లో వచ్చే జనాలకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తది
అవునవును ఈ రోజు మన చెత్త ద్వారా ఏ మరియు సేంద్ర వ్యవస్థ యొక్క పరస్పర సంబంధం గురించి చాలా స్పష్టత వచ్చింది
అవును ఈ రెండు డిఫరెంట్ రంగాలు కలిసి భవిష్యత్ ప్రపంచాన్ని ఎలా నడపబోతున్నా యో అర్థమైంది
అలాగే విద్యార్థులు రొండు రంగాల్లోని అవకాశాలను అందిపించుకొని ఉన్నత శిఖరాలకి చేరుకోదని ఆశిద్దం
కచ్చితంగా టెక్నాలజీ మరియు సాంప్రదాయాల కలయికే రేపటి మన విజయానికి సూత్రం
నిజమే సాంకేతికత మరియు సాంప్రదాయ కలయిక రేపటి విజయసూత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు
అయితే ఈ మార్పుని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి గవర్నమెంట్ మరియు ఈ విద్యా సంస్థలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది మీకు
ఆ ముఖ్యంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో కాలేజీలలో ఏ ల్యాబ్స్టాప్ డు చిన్న చిన్న పాటి ఆర్గానిక్ గార్డెన్స్ ను ఏర్పాటు చేయాలి అప్పుడే వాళ్ళకొక అవగాహన అనేది దొరుకుతుంది
ఈ చిన్నతనం నుంచే అటు కోడింగ్ పైన ఇటు పర్యావరణం పైన ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది
అవునవును అప్పుడే కదా వాళ్ళ పెద్ద దయ్యాక కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా మల్టీ డిస్సిప్లినరీ ఆలోచనలతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు
ఆ అది మాత్రమే కాకుండా ఏఐ సహాయంతో సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని మరింత సులభతరం చేసి పరిశోధనలు కూడా జరగాలి
ఖచ్చితంగా ఏ రకమైన మట్టికి ఏ విధమైన జీవామృతం లేదా సహజరువుల అవసరము ఏఐ ద్వారా ముందే లెక్కించవచ్చు దాని ద్వారా నేలకు కూడా కావాల్సినంత మాత్రమే ఎరువులు లభ్యమవుతే ఎక్కువ తక్కువ కాకుండా
అవును దీని వల్ల సాంప్రదాయ సేంద్రయ వ్యవసాయంలో ఉండే అంచనలు తప్పులను తగ్గించి ఖచ్చితమైన ఫలితాలను సాధించవచ్చు
అలాగే భవిష్యత్ లో విద్యార్థులకి ఈ గ్రీన్ కలర్ జాబ్స్ కి డిమాండ్ బాగా విపరీత గా పెరిగే ఛాన్స్ ఉంది
ఈ గ్రీన్ కలర్ జాబ్స్ అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూ టెక్నాలజీని ఉపయోగించేవచ్చ ఉద్యోగాలే కదా
అవున అవును ఈ బయోటెక్నాలజీ ఎండో ఫ్రెండ్లీ సాఫ్ట్వేరు డెవలప్మెంట్ మన సై సస్టనబుల్ ఎనజీ మజమెంట్ ఇలాంటివన్నీ ఇందులో భాగమే
అంటే ఫ్యూచర్ లో కేవలం కంప్యూటర్ ముందు కూర్చునే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే సమాజానికి ప్రత్యక్షంగా ఎంతో ఉపయోగపడే ఉద్యోగాలకే విలువ ఎక్కువ ఉంటుంద అన్నమాట
ఖచ్చితంగా అండి ఎందుకంటే ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ మరియు ఆహార సంక్షేమ వంటి సమస్యలకు పరిష్కారం కానివడం ప్రపంచానికి ముందున్న పెద్ద సవాలున్నమాట
వాతావరణంలో వచ్చే మార్పులలను అయితే ముందే అంచనా వేసి పంట నష్టాలు నివారించడం కూడా ఇందులో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది కదా
వాతావరణాలు అంతా ఖచ్చితంగా ఉండేవి కాదు కదా కానీ ఇప్పుడు మెషన్ లెర్నింగ్ ద్వారా ప్రతి గంట గంట సమాచారాన్ని ఖచ్చితత్వంగా వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు
ఇది రైతులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఆ పెట్టుబడి న నష్టపోయే భయాన్ని కూడా పోగోడుతుంది రైతులు
అలాగే చదువుకున్న జీవితం ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన మొబైల్స్న్నారు స్టార్టప్స్ కూడా నిర్ స్తున్నారు ఈ మధ్య బాగా
అవును ఈ బ్రోకర్స్ వ్యవస్థ తొలగించి రైతుల నుంచి నేరుగా వినియోగదారులకి ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆహారా చేరవేస్తున్నారు
అవునవును దీనివల్ల రైతులకు సరైన మద్దరం లభిస్తుంది అటు వినియోగదారులకు కూడా తాజామని స్వచ్ఛమైన ఆహారం అందుతుంది
ఇదంతా ఏఐ మరియు డేటా మేనేజ్మెంట్ లుప్స్ వల్ సాధ్యం అవుతుంది ఇది నిజంగా ఒక అద్భుతం మైన మార్పు కదా
అవున అవును అయితే విద్యార్థులు ఈ సాంకేతిక నేర్చుకునే క్రమంలోనే సైబర్ సెక్యూరిటీ మరి నైతికత గురి తెలుసుకోవాల్సి పడుతుంది హలో
ఆ అవును ఏఐ దుర్వినియోగం చేస్తే ఇంతటి ప్రమాదము సరిగ్గా వాడితే అంతటి ప్రయోజనం ఉంటుందని గ్రహించాలి
అవునండి థ్యాంక్స్ మరి ఇంత టైం నాకు కేటాయించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసిన అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
నేను కూడా నీ దగ్గర నుండి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాండి ధన్యవాదాలు
అలాగే అండి ఇంకెప్పుడైనా ఫ్యూచర్ లో ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇలాగే షేర్ చేసుకుందాం
తప్పకుండా ఉంటాను మరి బాయ్